హలో హాయ్ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం ఇస్తున్నారు
మేము తిని బయట నిలలచునాం
తిన్నారాండి
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నాం
ఏం పప్ చారు చేసాం మీరేం చేశారు
మేం దొండకాయ కర్రీ చేసామండి
దొండకాయ కర్రీ మీ బాబు స్కూల్ కెళ్ళాడా
ఆ అవేళ్ళాడండి మీ బాబు వెళ్ళాడ కు
మా బాబు మ్యారేజ్ కి వెళ్ళాడు ఇవాళ
ఆహా అయితే హాలిడే పెట్టాడా
ఏం స్నాక్స్ చేసారు మి బాబుకి
ఈరోజు బనానాను ఒడియాలు పంపించాండి ఆ
ఇంకేం చేస్తున్నారు చిన్న బాబు లేసి ఉన్నాడు ఇప్పుడే లేసాడు బయట సి సిగ్నల్స్ కోసం బయటకొచ్చా
ఆహా ఇంకా
ఇంట్లో ఉంటే కొంచెం సిగ్నల్ తక్కువగా ఉంది
ఆ హా అయితే ఇందాకల మాట్లాడి ఏం చెప్తాంది
ఇందాక కాలు మాట్లాడతానే ఉంది ఏంది పెన్సిల్స్ కంపెనీ గురించి కాసేపు
ఆహా అవునదిగో మంచినే ఉంది ఇక్కడ ఆమె తెచ్చుకుందీ
అది లాస్ వస్తుందంట గ
లాస్ ఏముంది పెన్సిల్ కి ఆ ఇప్పుడు మనం ఏమంటరు ఒ నిమిషానికా సెంటెన్స్ లోనే థర్టీ సెకండ్స్ కి ఫోర్ పెన్సిల్స్ చేస్తాం
చేస్తాం గానీ అది లాస్ వచ్చిందేమో అందుకే ఆమె అమ్ముతా అని అంటుంది అనం
ఎవరు అమ్ముతా అనేది
ఇప్పుడు తీసుకొచ్చినామే అమ్ము తాఅనేసి అన్నారట
లేదు తను చేసు చేసుకుంటా అనేసి అంటుంది
లేదు ప్రియా ఛి ఆమెని ఇందాక నాకు కాల్ చేసిన ఆమెని అడి గరంటా నాకు కాల్ చేసినా ఆమెను అడిగితే వా నాకు కాల్ చేసినా ఆమెని అడిగారంట అడిగితే నేను ఇప్పుడు నా పిల్లలు పెద్దగా కావాలి తర్వాత తీసుకుంటాను అని చెప్పారంట
ఆహా ఎగ్జాంపుల్ తీసుకుంటారేమో అని అందరిని అడుగుతాంది ఎందుకంటే చ్ ఒక వెహికల్ మీద తిస్ పెన్సి తే అనేషి
ఆహా తీసుకుంటారు అంటే లాస్ ఆమెకు వేరే ప్రాడక్ట్ వచ్చిందని నేను అది అమ్మి ఇస్తా మీరు తీసుకుంటారా అని అడిగి అడిగింది మమ్మల్ని
ఆహ నాతోటి అన్లేదుగా అనేసి
నీ చెల్ల కోళ్ళని కొంకణాంకాలని అన్నిటిని వేసుకొని ఒకటే చెత్తది తొందర బాగున్నది అంటాళ్ళు మా చెల్లి టెన్ కాల్సయి పోయినాయంట టెన్ కల్సాయి కంప్లిట్ అంటే కోళ్ళని కొంకనక్కల్ని ఎసుకొని చేస్తుంది బాగానే
నేనేమ్ జయను అది నా తప్ప
సిగ్నల్స్ కట్ కోళ్ళు, కొంకనక్కలు సిగ్నల్స్ క
నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు మంచిగ్నే మాట్లాడినవ్ స్టవ్ కాల్ చేసినప్పుడు కతం ఎన్ని సిక్స్ మినిట్స్ ఏమె మాట్లడినా కట్ అయిపోయింది. నా దగ్గర రికార్డ్ అవుతాంది ఆమె దగ్గర కట్ అయిందని చూపిస్తుంది.
వాళ్ళ హోమ్ అపోజిట్ ఆమె అన్నది ఆమె అన్లేదులే హ అపోజిట్ హోమ్ ఆమెక్ చేసినా నేను ఇప్పుడు చేస్తే బ్యాంక్ ఎళ్ళొచ్చాను ఇప్పుడే నానిఫ్
అయి అ అయితె నేనంటే సరికి అందరికి ఇంత తొందర చెప్తాంది ఏంది అనేసి నామీద అట్ల
హ్మ్ కోళ్ళని, కొంకనక్కలు ఎసుకొని బాగానే చెత్తది
ఆ అదే అర్థమైంది నాకు
ఫోర్ కంప్లీట్ అయినయ నావి
అదేనా
ఆ బ్యాంకుకు వచ్చినామే ఫోరె కంప్లీట్ అయినా అంట
ఆ మళ్ళ టెన్ అయినయి అనే సారికి వాళ్ళకు ఉండదు ఇగా ఇద్దరియి ఒకటే సారి వచ్చే అందుకే అట్లా అంటార్రు హ్మ్
పక్
దీంతోటి నాది టువెల్ కాల్
అమ్మా ఫుల్ ఫాస్ట్ ఉన్నావు అందుకే
హ్మ్ అందుకే వాళ్ళు అట్ల అన్నరు కోళ్ళని కొంట నక్కలని ఎసుకొని చెత్తాంది రికార్డు అని
హ్మ్ హు ఎవరెవరిక్ బానేే ఈ పక్కన హోమ్ కి ఫోర్ ఈ ప పక్కన హోమ్ ఫోర్ కంప్లీటా
ఆ త టూ, త్రీ అనుకుంట త్రీ అనుకుంటా
ఓకే ఉహ్మ్
న
జేలే
ఉ ఆ చేస్తా చేస్తా చేస్తా అన్నాడు హుమ్మ్